హలో
కాల్ కట్టైన
ఆ కట్ అయితదిగాద ఆటోమేటిక్ గా
మళ్ళీ చెత్తే మళ్ళీ పడతాయా డబ్బులు
ఆ
ఆ
ఆ పడతయక్క
అంటే ఫోన్ పేకి వస్తాయా డైరెక్ట్
మనం యూపిఐ ఐడి ఏది పెట్టుకుంటే దానికి వస్తాయి
ఉహు
ఏం చేస్తున్నారు ఇంకా అవును మీ బాబు ఎలా జన్ పోయారు చెంటె చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండ
ఫోర్ ఇయర్స్ బాబు
ఆహ
ఊ
మీకు మిషిన్ కుట్టే పని వచ్చా
ఆ వచ్చు
కుడతార మిషిను ఇంట్లో వరికేనా అంటేగా మీకు మీ పాపకి కొట్టుకుంటారా
ఉ
అహా ఏమంటారు బయట ఇయ్యకుండా మీరే గుట్టుకుట్టే చాలే బయట ఒక బ్లౌజ్ కుడితే మూడు వందల యాభై రూపాయలు ఇగ కొన్ వచ్చిన డిజైన్ ఏమైనా చెప్తే కతం ఇగ ఐదు వందలు ఆరు వందలు ఇగ ఏమైన్నా ఇగ లంగా ఓణిలు కా అంటే కతం ఆస్తులు అడుగుతారు ఇగ
ఆ
ఊ ఇంకా ఆ ఏమంటారు ఎక్కడ సైడ్ ఉంటారు మీరు ఆంధ్రనా తెలంగాణనా
తెలంగాణ
ఆహా మరి రేవంత్ రెడ్డి కుట్టు మిషన్లు ఇస్తునంటగా అప్లై చేసుకోకపోయిరు
ఇగ నాకు ఉన్నది కదా అని ఇగ చెయ్ల
ఆహా నా కూడా లే నాకు లేదు నేను అప్లై చేసుకున్నాం అనుకుంటున్నా గానీ అది ఎట్లా అప్లై చేయాలో ఏమో తెల్వదు ఇన్స్టాగ్రామ్లాలా ఆ మాది కూడా తెలంగాణ నల్గొండ మాది
నల్గొండ
ఊ ఇన్స్టాగ్రామ్లల్లనేమో చెప్తారు లింకులు పెడతాము లింకులల్ల అప్లై చేసుకోరి అని తరగానే ఆళ్ళకి మెసేజ్ చేస్తే లింక్ ఉండదు ఏ ఉండదు ఆ లింకే పెట్టరు ఆళ్ళు
ఊ
ఊ ఇంకా వచ్చిండ అన్న టైం పడుతదా రాడానికి
లేవన్ అయిద్ధి
అంతెనా ఏ శల్కలక్ పోతడా
శలకలకు కాదు సిటీకి పోయి పాల అమ్ముకతడు పాల వ్యాపారం చేస్తాడుగా
ఆహా పాల యాపారమ మీది బర్రల్ సొంత బర్రల
నవు సొంతం
ఆహా అంటే ఎంతొస్తదక్క అల్ల లాభం వస్తదా అంటే బొంగ బరలను చూసుకోవాలి దానికి మెతా దానా దానికి సానం
వస్తయ్ డెబై వేళకి
ఆహా అంటె ఇగ అల్ల అన్ని పెట్టుబడి అంతా ఓను
ఊ
ఆహా ఇగ పా పొద్దిగాల ఎన్ని గంటలకు లేస్తాడు అన్నా
అన్న నాలుగింటికి లేస్తడు
నాలుగు గంటలకు లేచి బర్రల కాడి పోయి పాలు విండి ఆయన ఇగ సిట్ టీకి పోయి అమ్ముకోని పదకొండు గంటలకు వస్తడా
ఆ
ఆ వచ్చి పడుకుంటారా ఇక కాసేపు
పదకొండింటికి వచ్చి మళ్ళీ బర్లుంటయి కదా
ఆ
వాటికీ గడ్డేయడం ఇవన్నీ చేయడం ఇక ఉంటయి చేసినంక ఇక ఒకటింటికి మధ్యాహ్నం ఒకటింటికీ వచ్చి కొదసేపు పడుకొని మళ్ళా సాయంత్రం బర్ల జాడకుపోతడు
ఆహా అట ఎన్ని బళ్లుంటే ఉంటాయి ఒక పది
ఆ పది వున్నయ్
ఆహా అంటే మా ఊళ్ళల్లో ఎట్లా అంటే బర్రలు నాలుఐదు ఇంటికి నాలుగైదు బర్రలు ఉంటాయి పాల్ పోయమంటనెమో మా బర పాలిస్తలేదు అంటారు అలా వరకే ఇస్ సునయా రాసారు ఇగ ఊ కొంతమంది ఏమో సిటీలలా ఎన్ని ఎన్ని బర్రలు కట్టేసుకుంటరో మూసి కాల్వా దగ్గర ఉంటారు అటు మొత్తం బర్రనే కట్టేసుకొని వ్యాపారం చేస్తారు వాళ్లు పాల వ్యాపారం ఊ ఇంకా మీరెంత వరకు చదుకురు అక్క
కానీ ఎరు దిన
ఆహా సెకండ్ ఇయర్ అంటే ఇంటర్ ఏసిరగ ఇగ
అంత జెగ్గు
ఊహు మరి డిగ్రీ చేయలేద ఇంటర్లోనే పెళ్లయిందా ఇక
ఇంటర్ లో పెళ్లి కాలే ఇంటర్ అయిపోయినాక ఒక సంవత్సరం ఖాళిగా ఉన్నా
ఆహా ఆహా
ఈ మళ్ళీ ఇంగ రెండో సంవత్సరం పెళ్లి ఐంది
ఆహా అంటే రిలేటివ్స్ ఏనా
ఆ రివర్స్ కుసో
ఆ అంతె బావా మావా
బావ
ఆహా
మా మేన మా మేన ఆ
మేనత్త
మా మేహనత వల్ల బమర్ది మర్ది కొ
అవునా
ఉ అదే
నాకేమో మేనమమా
సొంతమి అమ్మ వాళ్ళ తమ్ముడ
ఉహు మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు సొంతం బాబాయ్ కొడుకు అంటే ఇగ అంటారు మా అమ్మ వాళ్ళ నాన్న అన్న
ఆ
కొడుకు అట్లా యిచిరు మేనమామ ఉ మా ఆయననేమోయమంటారు కార్ కి పోతాడు టెంత అది కార్లకి
హ
ఉ ఆయనకి రోజు వయ్యి రూపాయలు దూరం పోతే పన్నెండు వందలు ఇక లోకల అయితే ఎనిమిది వందలు అ అట్లా వస్తాయ్ రోజుకి ఇక దూరం అయితే చెప్పలేము ఒక్కొక్కసారి నైట్ వస్తాడు ఒకటి రెం అయితది ఒక్క సార్ నాలుగు గంటలకే వస్తాడు ఒక్కొక్కసారి పది పదకొండు అవుతది ఈక దూరం లాంగ్ పోతనేవా లేట్ అవుతది ఇగ లాన్ పోకుండా షగా లోకాలని అయితేనే తొందరగా వస్తాడు తొందరగా వస్తానేమ తక్కువ ఇస్తారు అమౌంట ఇయా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా లోకల్ అయితే
ఉ
ఇక ఆంధ్ర సైడ్ పోతేనేవా రోజు కి పన్నెండు వందలు పదమూడు వందలు వస్తాయ్
ఉ
ఆ ఇక ఎవరో మాట్లాడుకోర అంటా కారు బందర్ బీచ్ కి మూడు రోజులు ట్రి
ధన్యవా
పోయిండు మరి మళ్ళ అంటే ఇప్పుడేమో హైదరాబాద్ పోయండు ఎయిర్పోర్ట్కి ఎవరినో పికప్ చేసుకునేది ఉందంట ఎయిర్పోర్ట్ పోయిండు
నువ్వు ఒక్కదనివే
ఆ నేను ఒక్కదానే మా ఆయన ఇక కార్కి మూడు రోజులు నాలుగు రోజులు పోతే ఇక ఒక్కదా ఉంటా ఇగ
మీ అత్తమ్మ వస్తాద అపుడుప్పుడు
హా ఏం రాదు మీ మా ఇంట్లకి అంటే మేము ఎప్పుడే నుంచి మిని సపరేట్ అయ్యి సి మంత్స్ అయితుంది సిక్స్ మంత్స్ నుంచి ఒక్కసారి కూడ రాలే
మీ ఆయనా తోడ పుట్టినోళ్లు ఎంత మంది
ఆ ము గ్గురు ఓకన్నా ఈ మధ్యల అయినా వెనకాల లాస్ట్ వాళ్ళ చెల్ల
అవును పెళ్లి అయ్యిందా ఆమేకు
ఆ పెళ్ళయింది ఒక పాప ఒక బాబు మా పెద్ద మామయ్యకి ఇద్దరు పాపలే నాకొక పాప మ్ కావ్ అంటే ఆళ్ళు కూడా ఎక్కువ పెట్ ఎక్కువ ఏం మాట్లాడరు
మ్ హు
మ్ అయినా అప్పుడప్పుడు మా తాత వచ్చిపోతాడు మా అమ్మమ్మ వస్తాది మా అమ్మ వస్తాది గానీ మా ఎప్పుడూ రాలే
అవునా
మ్ మీ అత్త వాళ్ళు వస్తరా
వస్తది
ఆ మంచిగా చూసుకుంటదా మ అత్త
అ అంటద బానే ఉంటది పర్వాలేదు
ఆ
పర్వాలే బానే ఉంటదమే నాతోకు
ఆహా మంచిగుంటే సాల్లే మరి దూరం పెట్టకుండా
మ్
ఆ ఇంకా బట్టలు ఉతుకాలా ఇగా
ఆ ఉతకలే చెయాలే మీ పాప ఏడుస్తుంది గా
ఆ మా పాపకి కలర్స్ కావాలంట
కలర్సా
ఆ మనం ముగ్గులళ్ళ ఏస్తంగా కలర్లు
ఆ ఆ
ఆ అవి కావాలంట అవి మావి కావు మళ్ళా ఓనరోల్లై
మ్
మీము రెంటుకుంటాము ఓనరోలాయ్ అయి అవి కావాలని ఏడుస్తుంది
మ్ హు
నా అంతే ఇగ ఊరికే ఏడుస్తానే ఉంటది ఎప్పుడు ఏడుపు మోకమే ఉంటది ఇగా ఇంట్ల
ఇళ్ల మనకు ఇళ్ల మనకు ఎన్ని టాస్కులు ఇస్తారు
ఆ ద తర్వాత నార్మల్ కాల్ చేసి చెప్తా
ఆ ఒకే
ఆ ఇంకా అట్లా ఇంకేం సంగతులు
చెప్పాలి
ఏమున్నాయి ఇగ మీరే చెప్పాలి మీ హస్బెండ్కి ఉన్నారా తోడబుట్టినొల్లు ఎవరైనా
ఉన్నారు
ఎంత మంది
ఉన్నారూ వాళ్ళ ఇద్దరు అక్కలు ఒక అన్న ఉన్నాడు.
హా అ కల్ మంచిగు.
నీకు తోడ బుట్టినోళ్ళు ఎంతమంది ఉన్నారు.
నేనొక్కదాన్నే.
మీ అమ్మోళ్లకు ఒక్క దానివేన.
ఇప్పుడు తమ్ముడు చనిపోయిండట నాకు తెలువదు ఆ తమ్ముడు పుట్టి. చని పోయిండట మరి. చిన్నగున్నప్పుడు గానీ నాకు తెలివదిగా. ఉ. అన్ ఇంగ మా అమ్మ అంటది బాబు పుట్టి చనిపోయిండు నువ్వు టూ ఇయర్స్ ఉన్నప్పుడు అని అంటది మ్మ్ మీరు నేనొక్కదాన్
ఊ మాకు ఒక అక్క ఒక అన్నయ్య నేనే చిన్నదాన్ని ఒక అక్క ఒక అన్నయ్య
ఆహా
హలో
మీరు చిన్న
వినబడుతుందా ఆ నేనే చిన్న
మీరు చిన్ననా అంటున్నా ఆహా ఇంటికి చిన్న కుతురు గారాబం చేస్ సరే మ్మ్ పోతారా ఎప్పుడైనా అమ్మకాడికి అమ్మవారి ఇంటికి
ఆ మొన్న సెలవులకి పోయొచ్చున హలో హలో హలో హలో హలో